హలో ఏం లేదు మీరేం చేస్తున్నారు
మేము కాలిగానే ఉన్నమండి
అక్కడం చెప్పండి ఏం మాట్లాడాలకుంటాన్నారు అ న ఆ కూరల గురించి మాట్లాడుకుందామా
ఆ మాట్లాడుకుందాం
మనకు ఆకుకూరల వల్ల ఏ విటమిన్ వస్తుందో మాట్లాడుకుందాం
నాకైతే అంత ఐడియా లేదు చెప్
ప పాలకూర మనకు బాగా కంటి ఇ మంచిది
ఆ ప్రతి రోజు తినాలా
ప్రతి రోజు అంటే మనం తినాలనిపించినప్పుడు తినాలి పాలకూర పప్పుల గాని ఉట్టగా పాలకూర పచ్చిమి ర్చి లాగా వండుకొని తింటే మనకు కళ్ళు మంచిగా కనపడతాయి
ఆ
మన మనం కూడా హెల్తీగా ఉంటాం అన్నట్టు
పాలకూర పప్పు వండుకోవాల
పాలకూర పప్పు సపరేట్ గా వండుకుంటే కూడా కొంచెం చెం మనం ఎక్కువ మన పాల పప్పులా మంచిగా అనిపిత్తది కదా వాలక్ కూర్ వేసుంటే
ఆ
చి ఉంటది అదే ఉత్తగ అండుకుంటే తినాలనిపియదు కాబట్టి అంటే ముక్త పాలకూర వేసుకుంటూ కూడాంటే అది కూడా టేస్టీ గానే ఉంటది కాగానీ మనకు కందకాతి త అంటే మంచిదని చెప్పుకున్నా
ఆహా ఓకే తో
తోటకు తోటకు కూర మనకు ఒంటికి శరీరానికి ఎముకలకు బాగా బలాన్ని ఇస్తది అన్నట్టు
అవునా ఓకే
ఇగా ఈ పుదీనా అనేది మనకు శరీరానికి బ్లడ్ పాంగ్ అవడానికైనా ఏదైనా బ్లడ్ పెరగడానిక ఐనా రక్తాన్ని పెంచుతది
ఈ పుదీనా మన ఆక్ క్కలి పెంచడానికి ఉపయోగపడుతది
ఆ ఏదన్నా మనం ఉత్తగా పడిగడు తప్పున తిన్న కూడా ఘాటు ఘాటుగా ఉంటే మనకు జలుబు దగ్గు అనిది కూడా రాదు అవునా కాదా
అవును అవును
గోంగూర కూడా మనకు టేస్ట్
ఆ చెప్పండి
కూడా టేస్టీ గా ఉంటది కాబట్టి మనకు పుల్ల పుల్లగా ఉంటే మనకు కొవ్వును బాగా తగ్గి స్త ట్టు ఆయిల్ ఫుడ్ కంటే బాగా కొంచెం గోంగురా మన ఏదన్నా న్నా జ్వరం వచ్చినప్పుడు గాని ఏదన్నా జలుబు చేసినప్పుడు కూడా తినలే పుల్ల పుల్ల అల అనిపిస్తే కూడా అదిని కొవ్వును తగ్గిస్తదట
ఓకే
పోయిందా
ఈ తులసి ఆకు ఇట్లా కూడా తులసి ఆకు పిల్ల పిల్లలకైనా పెద్దలకైనా పొద్దుగాళ లేసి పడిగడుపున తినడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయట కదా
ఆ తులసి కూడా మంచిదే కోతిమీరా కూడా మనకూ పొ కిడ్నీల ల ఏదన్నా రాళ్ళు స్టోన్స్ లాంటివి వచ్చినా కూడా అది కిడ్నీకి అది కొత్తిమీర మనం కర్రీలాగా వండుకొని అయినా తింటే కిడ్నీకి మంచిదట మనం
అవున
ఊ కరివేపాకు మనం ముత్తగా ఏంపుకొని తిన్నా కాగాని చట్నీ లాగా వేసుకొని తిన గని మనకు జుట్టు కూడా బాగా పెరుగుతుంది మనకు విటమిన్ అనేది కూడా మన కు అందిస్తదట కరివేపాకు మీరు ఏ పప్పులయినా గాని పప్పుచార్లు అయినా గాని ఇలా వేసుకుంటార కరివేపాకు కానీ మనం కరివేపాకు వాస్ మనకూ స్మెల్లు రావడానికి వేసుకుంటాం కాని మనం దాన్ని తినం కదా
తింటాం మేము
కొంతమంది తినారు అప్ అప్పుడు వాసన మందమే పోప్పుకేసుకుంటారు అవి తక్కువ పెడతరు అన్నం తినేటప్పుడు
ఆ
ఇ చుక్క కూరానే ఆకు కూరా అది మన ఒంట్లో ఉన్న బలాన్ని ఇస్తుది ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుది కాబట్టి అది కూడా తినాలి మనం ఒంటికి మంచిది
ఓకే
ఈ బచ్చల కూర కూడా మనంచ్చ ఊర్లలో మన పల్లెటూళ్లలో ఉంటాయి కదా ఇట్లా మనం పెట్టుకుంటే వాటి గింజగింజ లాగాంటేయి నల్ల నల్లగా
ఆ
ఆ కూడా మనం పచ్చలాగైనా వేసుకొని పప్పులా పోసుక వేసుకొని కూడా క డి చేసుకొని వేసుకుంటే మనకు బరువును కూడా తగ్గిస్తాయట అది కొంచెం తక్కువగా తక్కువలా వేసుకోవాలి మనం చట్నీ లా కూడా వేసుకుంటాం కదా అంటే కొంచెం లావుగున్నెలకు బరువును తగ్గిస్తుంది ఇక బక్కగా ఉన్న వాళ్లకున హు తగ్గి అది బరువు అన్నది ఎక్కువ రాదన్నట్టు మచ్చల కూర తింటే
మొత్తానినికి అతే కొవ్వును కరిగిస్తంది అన్నట్టు
ఆ ఈ మెంతికూర కూడా మనకు షుగర్ అయినా మీ పైన అది తగ్గిస్తుది నాప్ప మునిగాకు తిన్నారా ఎప్పుడన్నా
ఆ మునియాకు పచ్చడి చేసుకుని తిన్నాం
ఆ చాలా మంది సిటీలల్లో పప్పులు వేసుకుంటుంది అని మన పల్లెపూ పల్లెటూళ్లలో ఎవరు ఎక్కువ వండుకోరు కాబట్టి మునియాక అనేది మనకు ఇంటికి ప్రోటీన్ అనేది బాగా అందిస్తంది కాబట్టి మనం మునిగాకయినా ఇట్లా చట్నీ లాగా వేసుకొన అయినా సాంబార్ లాగా వేసుకొనియినా మనం మునిగాకును కొత్తిమీర లాగానే సాంబార్ వేసుకున్నప్పుడు అలా పోసుకొని ఉంటే స్మెల్ మంచిగా అతుంది మన ఒంటికి ప్రోటీన్ అనేది అందువుతుంది కాబట్టి మునిగాక మనం చాలా ఎక్కువగా మనం ఈ నాన్ వెజ్ అవి కాకుండా ఈ ఆకుకూరలు నింటేనే మనకు శరీరానికి కి బలాన్ని ఇస్తుంది
ఆహా
ఉల్లిగడ్డలు ఎప్పుడైనా మీరు కూరలా వేసుకుంటారా
ఆ వేసుకుంటాం ప్రతిరోజు చేసుకుంటాం ప్రతి కూర ఏ కూర వండినా ఉల్లిగడ్డ వేసుకొనే వండుకుంటాం
ఉల్లిగడ్డ లేని కూర ఆదరన్నట్టు మీరు
అవును
హుహూ గుండెకు గుండె ఉల్లిగడ్డ ప్రతి ఈ రోజులు కు కర్రీలో వేసుకుంటే మనకు గుండె అన్నది మంచిది గుండెకి మంచిదిట ఉల్లిగడ్డ వేస్తుంటే
అవున
మీ ఇంట్లో పరిశుభ్రంగా ఉంటాలా అశు అ శుభ్రంగా ఉంటాలా చెప్పండి
పరిశుభ్రంగా ఉంటాం శుభ్రంగా ఉంటాం అశుభ్రతగా అయితే ఉండం
టి కా కా
కుంటేనే ఉంటాం
ఆ మీ ఇంట్లో మరుగుదొడ్లు ఇట్లా బాగున్నాయా ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేస్తారా ఒక వారానికి రెండు వారాలకు ఒకసారి క్లీన్ చేస్తారా
అ సుకుంటాం వారానికి ఒకక్కసారి చేసుకుంటాం కానీ వారానికి ఒకక్కసారి అయినా అది ఎప్పటికిీ్లీన్ గానే ఉంటది అశుభ్రంగా అయితే ఉండదు
అనా మీ పిల్లలకు ఏ విధంగా పొద్దున లేచి వాళ్ళలకు బాక్స్ పెట్టి ఎలా పంపిస్తారు ఎన్ని గంటలయ ఏ టైం కి వెళ్తారు స్కూల్ కు
పిల్లలకు పొద్దుగాల మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని ము అంగడుకొని పాల్ దగి పొద్దుగా లేదన్న టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తసి పిల్లలు ఎనిమిదిన్నర వరకు స్కూల్కి వెళ్తారు సాయంత్రం నాలుగు గంటల వర్క్ కు మళ్ళీ ఇంటికి వస్తారు వచ్చినాక ఏదన్న స్నాక్స్ చేసిస్తే పిల్లలు తింటారు స్కూల్లో ఒక పూట లంచ్
నా
అ
గేమ్స్ లాంటివి డ్యాన్స్ లాంటివి వచ్చిన తర్వాత హోంవర్క్ ఇట్లా చేసుకుంటారా
ఆ వచ్చినాక హోం వర్క్ చేసుకుంటారు వచ్చినాక క అ పిల్లలతో ఆడుకుంటారు
తను
హోమ్ మార్క్ చేసుకు పక్కన వచ్చి స్నానం చేసి ఇది లంచ్ చేసి పడుకుంటారు పిల్లలు కాసేపు టీవీ లేకపోతే సెల్లు ఆ సెట్ చేసుకుంట్ర ఏదన్నో పని
ఆ కార్య ఆప్ ఎలా అనిపిస్తుంది మీకు
చాలా బాగుంది కార్యయాపు
ఏదైనా ఇబ్బందిగా పెడుతుందా యాపు
ఇబ్బంది ఏమిీ లేదు ప్రస్తుతానినికియితే కాల్ మాట్లాడిన తర్వాత టెన్ మినిట్స్ దాటితే మినిట్ చూయిస్తలేదు కట్ అయిపోతుంది ఏం చేయలేదన్నట్టుగా చూయితోంది
అవునా జీరో కాలు పడుతుందా
ఇంత మెంబర్ ఒక మెంబర్ తోటి పది నిమిషాలకు ఎక్కువ మాట్లాడినా అది కట్ అయిపోయింది అసలు అది చూపించా కూడా చూపిస్త
ప్రాసెస్ ప్రాసెస్ అలా అతుంది కాబట్టి వాళ్ళకు కౌంట్లస్ పడ్డట్టు అనిపిస్తుంది అని గ్రూప్ లో పెడుతున్నారు మరి ఏవైనా మాట్లాడాల అనుకుంటే క్లారిటీగా మాట్లాడాలి లేకపోతే మనము ఇ ఎంత కష్టపడింద అంత వేస్ట్ అయితుది కదా
ఫస్ట్ కట్ అయింది అంటే సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు టెన్ మినిట్స్ దాటినాక కట్టాయి కూడా చూయిస్తలేదు
ఆ మనకు డేటా లేకున్నా డేటా లేకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు మనకి కరెక్ట్ డేటాఉంది మన